హలో
హలో
హలో మేడం చెప్పండి ఎలా ఉన్నారు
ఆ మేం బాగున్నాం మీరు బాగు మీరు బాగున్నారా
హ్మ్ బాగున్నాను మేడం
ఏం చేస్తున్నా కాలి పిల్లలు స్కూల్ కి వెళ్ళిరు ఇంకా ఎప్పుడు కాలి చెప్పండి మేడం ఇలా ఉన్న ఆ తిన్నాం మీరు తిన్నారా
హ్మ్ తిన్నాను మేడం ఏం కర్రీ చేసారు ఇవాళ
మాది ఈరోజు మా ఇడ్లీ తిన్నా మార్నింగ్ ఇప్పుడు కర్రీ చేసాను ఆ టిఫిన్ చేసాం
హ్మ్ ఎలాంటి టిఫిన్స్ చేస్తారు మేడం డైలీ
ఇకా అంతే డైలీ ఇడ్లీ టిఫిన్ దోశ చపాతి పూరి
డైలీ వన్ టిఫిన్ ఏమోని
అవునవును మీర్ తిన్నారా
హా తిన్నాను మేడమ్ ఇవాళ టిఫిన్ ఏం లేదు రైస్ తినేసాను
అవునా
హ్మ్ లంచ్కేం ప్రిపేర్ చేశారు
వంకాయ చేసాం
అవునా ఎలా చేస్తారు మేడం మీరు వంకయ్ కరీ
వంకాయ మామలుగా అంటే మా టమాటా వేసి చేసాం
అంటే ఒకసారి రెసిపీ చెప్పండి ఏలా స్టార్ట్ చేస్తారు ఇలా ఇంగ్రీడియన్ట్స్ ఎలా యూజ్ చేస్తారు
ఆ మాముూలుగా పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకొని అవి ఏమంటే ఆవల జీలకర వేసి ఆయిల్ పోసి ఆవల జీలకర వే మళ్ళీ పచ్చిమిర్చి ఆనియన్ పోపేసి అది కొంచెం ఫ్రై అయినా ఒక అల్లం పేస్ట్ పసుపు వేసి ఇంకా వంకాయ వేయాలి వంకాయ కాసేపు ఫ్రై అయినాక మళ్ళీ టమాటో వేయ్యాలి టమాటా వంకా ఎక్కువ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా బాయిల్డ్ అయినాక మళ్ళీ కో దించేటప్పుడు ఇంకా కొత్మీర ధనియాల పొడి వేసుకుంటే ఫ్లేవర్ కోసం మెంతి పొడి కూడా వేస్తాం నేను వేస్త అలా బాగుంటదనేసి
చేద్ రాదా మేడమ్ మెంతి వేస్తే
హా హా
మెంతి యూజ్ చేస్తే ఎక్కువ చేదు రాదా మేడ అంటే
అంటే కొంచెం లైట్ ఫ్లేవర్ కోసం అట్లా యాడ్ చేస్తాం అన్నట్టు మెంతి పొడి ఇంకా మీకు వంటలన్నీ అవునవును హెల్ది మీరు వంటలు బానే చేస్తారా
ఎక్కువ ఏం చెయ్యాను మేడం ఎక్కువ అత్త మనే చేస్తారు నేను లైట్
ఆహా ఆహా మీ అత్తయ చేస్తాద ఆ ఇంకా మేడం అవునా అక్కడ ఏ మీ దగ్గర ఎలా ఉంటంది మేడం ఫెస్ట్వేల్ మామూలుగా దసరా వచ్చేసి ఎలా జరుపుకుంటారు
నేను ఎక్కువ ఇక్కడ అత్తమ్మ వాళ్ళ దగ్గర లేను మేడం ఎప్పుడు అమ్మ వాళ్ళంటి దగ్గరే
అదే అదే మీ అమ్మ వాళ్ళ ఇంట్లో అయిన కాని దసరా ఫెస్టివల్ ఫేమస్ కదా మన తెలంగాణలో
అవును చాలా ఎంజాయడ్ గా అనిపిస్తది
ఆ ఎట్లా
మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే మంచిగా ఫ్రెష అప్ అయిపోయి స్నానం చేసి
ఉం ఎట్లా కొత్త బట్టలు కొనుకుంటార ఆ
ఒక కవర్ పట్టుకొని పువ్వులు ఎక్కడ ఉన్నాయా అని వెత్తుక్కుంటూ వెళ్ళాలి ఇగ అన్ని దొరికినాయి దొరికిన ట్టే పులు కోసుకొచ్చి కొని కలర్ కలర్ ఫ్లవర్స్ తోటి అవును మేడం వన్ వీక్ నుండే స్టార్ట్ చేసాం ఫ్లవ ఫ్లవర్స్ కలెక్ట్ చేయడం ఇక ఇగ ఆ రోజు అంటే ఇగ మనకి ఎప్పుడు
మీ దగ్గర నైన్ డేస్ కంపల్సర జరుపుకుంటారు నైన్ డేస్ బతుకమ్మ తే చేయడం ఆ సెలబ్రేట్ చేసుకోవడం నైన్ డేస్ కంపల్సరీ చేస్తారా లేదంటే ఫస్ట్ డే ఆర్ లాస్ట్ డే అని చేస్తారు కొన్ని
ఉం డైలీ పేర్చడం అనేది ఏమి ఉండదు జస్ట్ ఫస్ట్ ఏ రోజు వేస్తాం అంతే తర్వాత మిగతాడ డేస్ సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేయడం అంతా ఇగ కాలనీ వాళ్ళ అందరం ఉంటాం కదా కాలని వాళ్ళమ్ అందరం కలిసి మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేయడం కోలాటం ఆడడం మీరు ఎలా చేస్తారు మేడం
మేము కూడా మంచిగా అందరం నవరాత్రులు అని అంటే నైన్ డేస్ అమ్మవారి పూజలు జరుగుతా అంటే ఇటు బతుకమ్మ ఆ సెలబ్రేట్ చేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కొత్త బట్టలు తీసు కోవడం అదే సద్దుల బతుకమ్మ అనేసి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు
ఉం
పండగకి అందరం బట్టలు కొనుక్కోవడం పిండి వంటలు ఇంట్లో నైన్ డేస్ చాలా సందడి ఉంటది అందరు కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి ఆడపడుచులు అందరూ అమ్మ వాళ్ళ ఇంటికి రావడం అందరు ఒకే దగ్గర కలుచుకోవడం చాలా అంట
మీరు మీరు ఎక్కడ జరుపుకుంటారు మేడం మాఇంటి దగ్గర్న అమ్మ వాళ్ళ ఇంటిదగ్గరన
రువాలో ఉంటాము ఇక ఫెస్టివల్ కదా మనకి ఆడపడుచులకు ఫేమస్ కదా ఈ దసరా ఫెస్టివల్ మంచిగా ఇన్వైట్ చేస్తారు వెళ్తాం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం అక్కడికి సిస్టర్స్ మేము అందరం వెళ్ళి చాలా గ్రాండ్గా అంటే చాలా గ్రాండ్గా అనిపిస్తది మాకు
ఎంతమంది సిస్టర్స్ మేడం మీరు
మేము ముగ్గురం మా మంచిగా అనిపిస్తది బతుకమ్మ వచ్చేసి చాలా మంచిగా అనిపిస్తది ఇంకా మీ దగ్గర అది దుర్గామాతను చే చేస్తారా చేస్తారా దుర్గామాతను తకి
పెడతారు మేడం కాకపోతే మా సైడ్ అంత ఎక్కువగా అంటే ఎక్కువ పూజకు అటెండ్ అవ్వడం అట్లా ఏంలేదు జస్ట్ అట్లా వెళ్లి దర్శనం చేసుకుని వస్తాం అంతే
ఆ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో ఆ దుర్గమ్మ అని కూడా చాలా గ్రాండ్గా చేస్తారు మా దగ్గర
ఒకటి రెండు ప్లేస్లోనే పెడతారు మాకు ఎక్కువ పెట్టారు అందుకని అ జస్ట్ అట్ల దర్శనం చేసుకొని రావడం అంతే కొందరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూజలు జరిపించుకుంటారు
అవునవును
లాస్ట్డే అయితే ఈక ఫుల్ ఎంజాయ్ని
అమ్మవారిని ఇటు బతుకమ్మ సాగనంపిన తెల్లారి కదా అమ్మవారిని సాగనంపుతారు చాలా బాగుంటది ఆ నై నైట్ టేన్ డేస్ మొత్తం మన తెలంగాణ ఆడపడుచులకు చాలా సంబరం
మా సైడ్ మొత్తం కోలాటాలు బాగా జరుగుతాయి మేడం చాలా బాగా చేేస్తారు కోలాటం
ఉహు ఇంకా ఆ తర్వాత మళ్ళీ దీపావలి అవునవును అవునవును
నోములున్నాయా మేడం మీకు
ఆ గ కేదారేశ్వర వ్రతం మాకు దీపావళి ఉంది మాకు అటు మాకు అమ్మ వాళ్ళ సైడు అత్తయ్య వాళ్ళ సైడు రెండు దిక్కులా ఉంది మేము వెళ్తాం అత్తయ్య వాళ్ళ ఇంటికి
ఏం చేస్తారు మేడం నోములరోజు
అంటే ముందు రోజే భోగి స్నానం అని గంగ స్నానం వెళ్ళడం అందరం స్నానాలు గంగ స్నానం ఆచరించి మళ్ళీ ఇంట్లోకి వచ్చినంక మళ్ళీ ఈ నోము దండలు కట్టించుకోవడం ఇంట్లో ఆ రోజు పొద్దు పొద్దున్నే మళ్ళీ దీపావళి రోజు మార్నింగ్ పొద్దున్నే లేసి తలాంటు స్నానం చేసి ఇంకా ఇంట్లో ఏదన్నా అందరం ఫాస్టింగ్ ఉంటాం ఆరోజు
ఉమ్
అందరం ఒక పొద్దు ఉండి మళ్ళీ బోనాలు చేస్తాము రెండు ఒకటి స్వీట్ అన్నం అని ఒకటి పులగన్నం అని అండేసి మళ్ళీ స్వీటు ఇగ మళ్ళీ వాటికి కర్రీస్ వంకాయ ఆలుగడ్డ లేదంటే సాంబారు అట్లా ఒక టూ త్రీ ఐటమ్స్ చేసి ఇంకా దేవుడికి నైవేద్యంగా మనం ఏమంటారు బెల్లం అప్పాలు కూడా చేస్తారు మా దాంట్లో
ఉం
బెల్లం అప్పాలు జేసి ఇంకా అంతా పిండి వంటలు అన్ని రెడీ అయినంక అన్ని కర్రీసు వంటలు అన్ని రెడ అయినాక మళ్ళీ ఈవినింగ్ మళ్ళ ఫ్రెష్గా స్నానం చేసి దేవుడి దగ్గర అన్ని పూజ అంవంత రెడీ చేసి దేవుళ్లను పూజించి మళ్ళీ పూజకు గుసుంటం అందరం ఇద్దరం ఇద్దరం జంటగా కూర్చొని పూజ చాలా చక్కగా చేస్తారు దీపావళి పూజ బాగాని పిస్తది మాకు
అ అవున ఎంతమంది మేడం మి సారు వాళ్ళు ఆ మా కూడా ఉన్నాయి మేడం ఇక్కడ ఉన్నాయి అక్కడ అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర కూడా ఉన్నాయి
అవునా బాగా జరుకుంట్ర గే ఏ ది ఇదే నోముల లక్ష్మీ నోము మంట్రు కేదారష్ సరే నోము అంటారు
ఆ కేద రేశు నోమె లక్ష్మీ ఇగా రెండు అంతే ఉ రెండు ఒకటే మేడం
అంటే కాదు కొంతమంది ఇప్పుడు షాపులలో లక్ష్మీ పూజ అని చేస్తారు ఇక్కడ మాకు సిటీలో జస్ట్
అది నోములు లేని వాళ్ళు అంటే నోము అంట నోము అంటేనే కేదార్శ్వర నోము
ఆ కేదారేశ్వరణం జస్ట్ ఇట్లా మామూలు షాపులు అట్లా ఉన్న వాళ్ళు ల లక్ష్మి పూజలు అ చేస్తారు ఈవినింగ్ టైమ్ లో
ఆ అట్లా షాప్లలా వేసుకుంటారు వాళ్ళు అట్లా
ఆ దీపావళి అని అంటేనే ధనలక్ష్మి అనేసి ధనలక్ష్మి పూజలు చాలా చేస్తారు ఇక్కడ సిటీలో
ఉ అవును మేమైతే మార్నింగ్ లేసి ఏసినం తల స్నానం చేసి కొత్త డ్రెస్ వేసుకొని ఫ్రెష్ గా తోరణాలు కట్టి గడపలకి గుమాలకి తోరునాలు గ
పూ బంతి పూలు తోరణళు అవునవును
గడపలు పూగచ్చుకొని తర్వాత నైవేద్యాలండి బోనాలు రెడీ చేసుకొని పూరాడకుండా పూరిచ్చుకొని దేవుణణి మొత్తం పూలతోటె డె డెకరేట్ చేసుకున్న తర్వాత దీపం బెట్టి అ మన నోము దండలన్నీ ఒక విస్తార్ లో పెట్ వచ్చి వాటి పైన బెల్లప్పాల తోటి డెకరేట్ చేసి
డెగరేట్ చేసి పూజ మీకు బుక్కు చదువుతారా అయ్య గారు వస్త స్తారా లేదంటే మీ కథ మీరే చెప్పుకుంటారా పంతులన్ని తీసుకొచ్చుకుంట
అయ్యగారు వస్తారు పూజ జరిపిస్తారు కథ చెప్తారు
ఉహు
ఉం చాలా బాగా జరుగుతుంది మేడమ్ ఇక ఈవెంట్ అయిపోయాక భోజనాలు వేసాక హ పాస్టింగ్ తీసేసాక ఇక మన ఎంజాయ్మెంట్ స్టార్ట్ అవుతది బాంబు లు పెల్చడం
అవునవును ఫస్ట్ ఒక పొద్దు మనం విడిచినంక ఉదేశినాక ఇతరులకు మళ్ళా ఒకా కొందరికి భోజనాలు ఆ పెట్టడం జరుగుతది కదా పిలిచిన వాళ్ళకి అతిథులకు భోజనం అడ్డించి ఇంకా ఆ తర్వాత్ త ఇక బాణసంచ పేల్చడం చాలా బాగుంటది దీపావళి
అవును మేడం
ఉమ్ ఇంకా అందరు బాగా జరుపుకుంటార్ ఆ పేలుచుతాం బాగనిపిస్తది దీపావళి అంటేనే ఇంకా అమో గామ్ హా అవి అంటే చాలా భయం ఇంకా క్రాకర్స్ అంటే ఇంకా దేవుడి దగ్గర బాగా చేస్తాం దేవుడి దగ్గర మంచిగా అనిపిస్తది దీపావళి అంటే చాలా బా అనిపిస్తది
ఉమ్ హూ
ఇంకా మీరు అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే జరుపుకుంటారా
ఆ మేడం
మేడం అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే జరుపుకుంటారా వేల్ ళ్తారా మీ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా అక్కడ ఇక్కడ
లేదు ఇక్కడే ఏ నోమ అంతా ఇక్కడే జరుపుకుంటాం
ఆహా ఇద్దరు కంపల్సరీ పూజలో కూర్చోవాలి కాబట్టి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉమ్
ఓకే మ్యామ్ సరే మరి బాయ్ ఓకే మేడం ఉంటున్నా బాయ్ అంటూనా హలో హలో